హలో కు మన్నావి అ
హలో హలో
ఆ చెప్పండి
న్నా అండి
ఆ
ఆ బాగుంద
ఆడి త రాగా ఆడి ఇది అంగారంండి
లేదండి అలవాటు లేదు నాకు మామ్ మా అమ్మనాన్న అలవాటయ్యలే టీ చా
మజ ఆబట్ అంటారే సాగు దావి కూడా మంచి అసలు
ఏమమ్ మా అమ్మ నా అలవాటు చేయాలచ్చు చెంపటికి స
విజయ కుమారి శ్రీల అవున మీ అద అండి టెంపుల్ వెళ్త అ ర అండి
ఏమో అండి మా అమ్మ మా అమ్మ అడగాలి మా అమ్మ చెప్తే వెళ్తాం లేకుంట లేదండి
ఎండి మష సీతారాముల కళ్యాణం అలా అండి తొమ్మిది రోజు ఇచ్చ నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు రేపు కళ్యాణం అండి సీతారాముల్లు ది మీ దగ్గరలో జరుగుతారా అండి క్కడైనా
మా ఇక్కడ జరగది అ ఊర్లో జరుగుతుది మన రామ్ మందిరాన్ని ఉంటుంది స అసలా అక్కడ జరుగుతు
ఆనా అలాక
ఆ
మనిష ప్రసాదర అతేరు ఇక్కడ దేవనగరంలో
ఆ
ఎన్నార
ఆ తిన్నామండి
అ అే ఇంకాే చెప్పాలండి ఏం చెప్స్తున్నారు ఎంత బాగుందాంది మరి ఎంత బాగుందా అంది మీది
నా హెల్త్ ముందు ఫీవర్ వచ్చిందండి
అద ఓకేనా మరి
ఆ ఇప్పుడు ఓకే పర్లేదు
ఏం కరీ ఇసంద న మమ్మీ మార్ మరి
నేను మార్నింగ్ మా అమ్మ ఇంటికిడ ఉన్నాయంండి తెలివది
మీ ఎండి న
నేను ఇంట్లో తిన్నా అండి బయట తిన్నాను నేను అటు
బైతు బయ దినద్దండి ఇంట్లోనే దిన ఆళ
ఓ తిన్టా తిన్ంటా
నైట్ జంక్ ఫుడ్ అలాంటిే మనకిసలు ఉ నాదగా
ఆ
కళ్యాణనికి వెళ్ళరేమోాల అదండి
మా అమ్మ పర్మిషన్ అడిగి వెళ్తామ అండి ఒకవేరు వెళ్తే గట్టా
అవునాంది అమ్మ నా పర్మిషన్ బయ వెళ్ళారా అమ్ నాన్న పర్మిషన్ నన్ బయటక వెళ్ళారా నిది
లేదండి మన చిన్నప్పటికి వెళ్ళలా లేదు అట్లా బయటికి వెళ్ళరు
కాాలన్నా చాలన్నా పిల్లర తింటారాండి తల్లిదండ్రి మాటారు ఈ కాలానా అతున్నా రండి తల్లిదలి మాటారు ఎవరైనా అయినరు కదా అీ
అను అవునండి మీ పిల్లల్ని కూడా అట్లనే పెంచండి మీకు ఎవరు ఉన్నారేమో ఇద్దరు పిల్లలు
మాకున్నారంండి కానీ ఏమోయ్య వాళ్ళ చెట్టుంటారో పెంచుతాం బాగానే కానీ వాళ్ళు ఉండాలి కదా
ఏ ఎ
మల్ వినా మా మా బపు బబ ఎారు నాగష్వుర్య పాప పేరు వేదశ్రీ
పాప అయినది కాగాని పాాపను అయితే బాగా చూసుకోంండి అరునా ఎలా పేరు
బాగా బాగా చదువుతాడండీ టాలెంట్ పర్సెంట్
అవునా
అవునండి
అలా నాన్న పోలిక అండి అంటే అలా నాన్న కూడా బాగా చదువుతున్నానట కదా
ఆ నేను చదవన నేన్ చదవ ఫస్ట్ ఉంది ఓ ననుసుడంది అనీ ఇనా చదుదారండి బానే
అంటే మీలెక్కనా అయినా
నాకవ కా నేను కూడా యావరేజ్ చదువుతా అయన మందికి అయన ఒకటి చదువుతా టాలెంటీ పర్సెంట్ బాగా
అవునా
అది ఇంకా చెప్పాలండి మీ ఇప్ ఏం కరీ చేస్తారూ మీ మమ్మీ మరి
ఏమో మా అమ్మీ వరక వెళ్ళిండు ఇంక రాలే
మరి మమ్మీ కే మైతే చేస్తారా మరి మీ ఇంట్లో
ఎళ్ల్ పంట ఏమని నీళ్ళు నింపుతాం ఊడత్తమ్ బోలు బయటేస్తాం బట్టలు ఇస్తాం అంతే ఇగ
మంచిగా నిమ చెయాలి అమ్మా నాకు
కదా
మీరెప్పటికీ ఈ డోరె
ఆ అవునండి డోరేమో నాది నాకు ఒక చిన్నప్పటిక అలవాటు అయిపోయింది
నీ ఏజ్ కాదు కదండీ చూసేది
ఏసుోడు సంబంధం లేదండి
కానీ కొంచెం డోర్ల మీద చూడాలంటే చిన్న చల ఇస్తారు మరి న ట్వంటీ ఇయర్స్ అంటున్నాము ఇవి కూడా వచ్చా అండి
నా ఏజ్ తోటి సంబంధం లేదు మేడం అది జస్ట్ కాటన్ అంటే చూస్తాం ఇప్పటి కూడా అందరం చూస్తామా అమ్మ చూస్తాది మా నాన్న కూడా చూస్తారు నేను చూస్తా వాళ్ళతో కలిసి
మంచిగా అనివరి మీ ఇంట్లో మా ఇంట్లో మాత్రమే పొరిగి సీరియల్ పిచ్చి మా ఇంటి విన్న రకం
ఏమో అండి ఇంగా నాక్ తెల్వదు ఇగా
ఆయనక్ ఏమా పాడు కుటిచ్ మా ఇంట ఉన్నోళ్లకి ఏమో సీరియల్ పిచ్చి ఈ ముందు ఊసుకుంటలా వేసే ఇగా
ఏం లే అసల్ చెప్పాలని నా హెల్త్ మంచి లేదు అంతే
ఏమన్నది జలుబైందండి వాతావరణం ఎలా ఉందండి మీసైడ్ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందండి మీసైడ్ ఇప్పుడు
ఎండ కొడతాంది
అవును మా సైడ్ మబ్బైందండి మా మా అంటే మధ్యాహ్నం వరకు ఫుల్ అసలు ఎండ అంటే ఘోరంగా ఎండుండే. ఇప్పుడు మంచిగా చల్లగా అయిందండి వాతావరం మధ్యాహ్నం వరకు మస్తు ఎండుండే అండీ ఇప్పుడు మొత్తం చల్ల పడ్డది వాతావరం మా పిల్లలు ఇప్పుడె ఆడుకుంటున్నారన్ ఎండకు వద్దన్న నేనే ఎండకు ఆడుకోరా అండి
ఆ
అండి
కండి
మీరే చెప్తున్నరండి మరి రేపు వెళ్ళరేమో సే వెళ్తమండి మా దగ్గరలో శివాలయంలో ఉన్ టది బాగుంటాయండి మ దగ్గర చుట్ ట్టుపక్ క్కలా కానీ మేము ఈ ఇయరు రామాలయం వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ బా నవరాత్రులు నైన్ డేస్ అయితున్నాయి. మంచిగా ఇవాళ అమ్మవారికి మంగళ స్నానాలు ఇవ్వాళ కూడా కానీ రమ్మన్ర్ గాని మేం వెళ్లలే ఇవాళ రేపు వెళ్తాం అండి పిల్లలను తీసుకని అందరం వెళ్తాం ఫ్యామిలీ ఉ
ఆ ఎప్పుడు
ఏమన్నా నాన్ వెజ్ తింటారాండి
మా ఇంట్లా నడుస్తది అంటే చికెను మటన్ మేం తింటాం అండి కానీ నేను ఎక్కువ నేను తిన మా తమ్ముడు ఆయన పేరు అక్షయ్ ఆయన బాగ తింటాడు
అవునా అండి నయమే అండి తినద్దు కూడా నాన్ వెజ్ ఇప్పడికి
అంటే ఆయన అవునండి
అవునండి అమ్మకి హెల్ప్ చేస్తా అంటునావ్ నాన్ వెజ్ దిన అంటునావ్ అమ్మ నాన్న మాటలేని బయటికి వెళ్ళా అంటున్నావు
అవునండి
మంచి హ్యాబిట్స్ ఉనాయ్ అండి గుడ్ గుడ్
మా అమ్మ నేర్పింది అన్నీ ఈయన్ని
నుంచి అడ నేర్పాలి గా పిల్లలు ఏమైతారో ఇప్పటి నుంచి అయితే ఒక మాట కూడ వినరు చెప్తే ఈ జనరషన్ లేదండి ఇది కంప్యూటర్ కాలం అప్పుడు విన్నారు అన్ని నా మా బాబుకు మా పాపకు త్రీ ఇయర్స్ కాపు కాగాని మా బాబు వింటారు చెప్పింది మా పాపనది మత్త ఇరు కంప్యూటర్ కాలం అంతా అవునా అండి మొన్న న్యూ జ్యూస్ సారా అండి ఇక్కడ త్త నగర్లో చిన్న పాపని వాళ్ళ పడేసి వెళ్లారంట చూసారండి మీరు
సీతా నగర్ మాకు చాలా దూరం అండి ఈజీగామ్ మమని దాటినాకండి రెండు ఊర్లు ఐడియా లేదు ఆ ఊరు
ఆ
చెప్పాను కదా అండి ఇంట్లో కెళ్ళి బయట అటికెలా అే అమ్మ నాన్న మాట జవధాతకని
అ అ అయితే వా పాపని పపము పడేసి వెళ్ళిరండి ఆడ పా ఆడపిల్ల పాపము ఘోరంగా పాపకు మొత్తం ముల్లులు గు వచ్చినాయండి ఘోరంగా అంటే ఘోరంగా అసలు వాళ్ళు మనుషుల రాక్షస చలా చిన్న పాపా అసలు గోరంగాన్యూస్తే చేలేలా వాడేసిపోయిండి వాళ్ళకి అసలు కనుకరం కూడా లేదు ఉమ్
వర్షం వస్తుంది ఇక్కడ మీకేస్తుందా
ఏందండి వాతవరణం మనిష మబ్ల కూల్యింది మంచిగా జస్ట్ పాడేన్ మా సైడ్ గూడా
ఆ హలో హలో
ఇన్నపడతలేదా అండి
ఆ
పిలుసున్నారా అండి మీరు ఇప్పుడు
ఆ స్టడీ అంటే చేస్తున్నా అండి
చెయ్యాలండి చదువుకోవాలండి అండ్ చదువు ఉండాలి దేనికైనా నేనే చదువుకోక బాధపడుతున్నానండి ఇప్పుడు
ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఏం దాటిందండి ఇప్పుడు కూడా చదువుకోరు ఎవరైనా వద్దంటాన
టెన్త్ చదు పోయి నైన్ ఇయర్స్ అయితండ్ది నాకు ఇప్పుడు చదవాలంటే నైన్ ఇయర్స్ ది గుర్తుండదు కదా లేదు కూడా చదు అంటే నేను మ్యారేజ్ అయనాక చదవలేనండి పిల్లలతోని పిల్లలని చూసుకుటె వాళ్ళు కావాలి కదా నన్ను ఇంట్లో పట్టుకోలేరు ఎవరు పిల్లోలని
ఔన అండి మీ అత్తమ్మగారి అత్త అంటా అండి
నా ఇష్టం నేను చదువుకుంటే చదుకుంటా పిల్లలను చూస్తు చదువుకో అంటారు పిల్లలని చూడని కూడా చూడరు
మరి చదువుకొను అండి ఎందుకండి కర్రె ముక్కు
ఉమ్ బాలు చెప్పాలి
హలో
చెప్పాలండి ఇంకా ఏం చేస్తున్నారండి మరి మార్నింగ్ నుంచి బయటతో విన్నారండి మార్నింగ్ ఒక వన్ టైం కూడా ఇంట్లో లే ఇవ్వాళ
అంటే పొద్దునా తిన్నా అండి నిన్నటి పాలకూర పప్పు అండి
పాలకూర మంచిదండి హెల్త్ కి తినాలా కురలు తింటేనే బా వొస్తాను ఆ అవునా అండి ఇంకా
ఏం లేదండి చెప్పాలి చెప్పాలి ప చె హలో
ఆ చెప్పానండి ఇంకా
ఇంకా ఏం లేదండి
చెప్పాలని మీరే ఇంకాఎడి చేసారు చదువుకోండి చదు ఉండాలండి లైఫ్లాంగ్ ఎప్పటికైనా చదువే మనకు పేరు
ఆ
ఆ ఇంకా చెప్పండి
ఏ లేదడి
అ సమయంే పకు ధన్యవాదాలు
ఆ ఓకే అండి